చెప్పండి హలో ఏమ్ జేస్తున్నావ్
ఏం జేస్తలేను
ఇ
హు
ఇంకా తిన్లేదు అన్నం వండుతున్న.
ఓకే.
అవును. చెప్పాలే.
చెప్పు నువ్వే.
చెప్పాలీగా నువ్వే.
ఉమ్ మూ నాలుక్కు. నేన్ గూడా తినాలి ఇప్పుడు.
ఉమ్మ్. ఎది ఏం జేస్. ఇంట్లోనే ఉన్నా. మీ జమనా పస పోదాం మళ్ళ ఒకసారి ట్రైనింగ్. పోయి ఉందాం. ఇంక ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యిందంట. అప్పుడు మనకి ఫిఫ్టీన్ డేస్, ట్వంటీ డేస్ ఏ ఉండేగా.
ఆ.
ఇప్పుడు వన్ మంత్ అయిందంట్.
ఆహా. నర్స్ దా, వేరేదా.
అన్ని, అన్ని కోర్సులు ఎక్కువనే అయినాయి అంట.
ఆహా.
ఉమ్.
పోదాంతీ.
బ్యూటిషియన్ కోవాల పోతే
ఆ.
ఆ. బస్సు.
అది బి అంతేనా, ఎన్నిడేస్ అదేన్ని డేసు.
అదే టూ మంత్స్ ఏమో ఉంది.
ఆ అప్పడే, అప్పుడే టూ మంత్స్ ఆ.
టూ మంత్స్ ఓ, త్రీ మంత్స్ ఉంది.
ఆహా.
ఉమ్.
ఇంకా వెేరైటీ ఉంటాయి, ఆళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు చూడు.
ఏంటివి.
ఏ డ్రెస్సింగ్ కోడ్ ఉంటది వాళ్ళకు చూడు అగ్రికల్చర్ది ఏదో చేస్తారు అందరూ
అవును
పెద్ద ఓవరాక్షన్ చేస్తారూ కదా పొద్దుగాళ్ళు లేవంగానే ఆడికి రమ్మంటారు
ఆ ఆ వాళ్ళ వీళ్ళు ఫార్మసీ వాళ్ళు
ఆ ఫార్మసి వాళ్ళే
ఉమ్
అలువు కాలేజీల నుంచి వస్తారు
అవును కాలేజ్ నుంచి వస్తార అంటారు ఇప్పుడూ మనకి సెట్ అయింట అద అందరు
ఆ
ఉమ్
ఈడ ఈడ వేసుకొని వా ట్రైనింగ్ తీసుకొని పోతారు ఆడ వేస్తారు కొండ వేసాయనా వాళ్ళకి డ్యూటీలు కూడా వస్తాయి
ఆ ఇప్పుడు ఆల్రెడీ అందరు జాబులోనే ఉన్నారు వాళ్ళు
అవును ఆ రోజు వచ్చిన వాళ్ళు అందరు చెప్పేరు కదా మనకి మంచిగా క్లోజ్ అయ్యిర్రు వాళ్ళు
ఆ ఈమె మొన్న శవంతి బర్డే అప్పుడేమో ఆ
చెప్పిర్రి గాని ఏమొచ్చినా ఏడికోమన్నా పోలే అసలు
కనీసం మళ్ళీ వచ్చింది ఉండనన్న మనం సెట్ అయితుండే ఏన్నో వచ్చింది ఇంకా అప్పుడు స్టార్టింగ్ ఏదో పెట్ టలేరా ఆ రోజుది అని
ఆ ఏమో మరి
ఉమ్ అప్పుడు అత్తే మన మాన్నమిట్టయి ఇంకా
ఉమ్
ఉమ్ ఉమ్ ఏమో
చెప్పు
చెప్పాలి
పోదాం
ఆ పోదాం సమ్మర్ అయిపోయినాక ఉమ్
కు అనొస్తుందా అటు
నిన్న నైట్ వచ్చింది మొన్న నైట్ వచ్చింది
ఆ
ఉమ్ డే టైమ్ లో వస్తలేదు కానీ నైట్ లో వస్తుంది
నేను ఈడ ఏడున్న నాకు తెలుసా మా అక్క దగ్గరున్న ఆంధ్రలో
ఆ బాధే నావు
గోరంగా కొడుతుంది ఇంకా పిచ్చి లేసి వాన కొడితే బాగుండు అనిపిస్తుంది తెలుసా మన సైడ్ ఏమో వాన వస్తుంది వాన వస్తే బావుండు అనిపిస్తుంది మనసైడ్ ఏమో ఫుల్ వర్షాలు అంటాగా
హ్మ్
రాళ్లవన వస్తుందంటగా
ఆ హే ఏమో ఇంగా వస్తుంది గానీ నై టైం లో వస్తాలే ఆ నైట్ టైం లో వస్తుంది డై లో వస్తాలే
హ్మ్
చెప్పాల ఇంకా
చెప్పు
ఆ చెప్పా అ
ఆలో నర్స్ ట్రైనింగ్కి అయినప్పుడు ఇప్పుడు మన వాళ్ళ ఉండకుండా లేపేమ చెప్పమంటే ఏం చెప్పకపోతుండ గుర్తుకు గోడికింద అందరూ అధ్యాపీ ఇండే చెప్పస్తున్నా మేడం
ఆ
కానీ అలా మధ్యలో వచ్చి ఇండియా రేణుక కొగతే ధైర్యంగా చెప్తుండే
ఆమెకు ఆ
ఆమె అవి ముందు తనిగిస్తా అంట తెలుసా డ్రైవింగ్ స్కూల్ లనా డ్రై డ్రైవింగ్ స్కూల్ మేడంఆమె ఆ మారలాతా కానీదివది
నెంబర్ లేదు వెనకాకది
ఉ హు
ఉ నేను ఎవరిది లేదు నీది మాగా నీది నికితది అకిలది అ గురుదా ఉందంగ వర్జదు
ఆ
ఉ ఉ అంతేగా
చెప్పు
త్రీ మెంబర్స్ డే ఉంది
ఉహు
ఉ
ఈ చిత్రం నా దగ్గర ఉంది స్నాప్ స్నాప్ వస్తుంది నాకు వాట్సాప్ నెంబరు వస్తలేదు
వస్తుంది స్టేటాస్
ఎందు లేదా మరి నా అదే నంబర్ ఉంది మరి
దాంతో అదే నంబర్ ఉంది నీది కూడా అదే నెంబర్ ఉంది
ఆ
ఉ ఏమోమరి ఊ
ఆమే ఫోన్ మార్చ చిందే ఏమో మరి
ఏమొ
ఇంట జాల క్ష
ఆ చేయను అన్ని చల్నా అసల్ మొత్తమే టచ్ లో లేదామె
అ తెలీదు చూసుకున్నారెంది
ఆ
తెనిట్ట వేసుకుపోయేది మాకు తెలువ కుండా
ఏం చేసుకోలేదు ఏం చేస్
మీ ఊరి దగ్గరనేనా వాళ్ళది
ఏదో ఊరా అన్నది పిళ్లని కూడానా ఉం ఆ దగ్గర్నె కలిస
ఉహు అష్టల్లా ఉండ వాళ్లేడే వట్టు వాట్ దువలు సావని హాస్టల్ రానే రాకపోవవ్ అసల్ నా వల్లనే వచ్చింది ఆమె హాస్టల్ కి అలా అమ్మా డాడీ అమ్మ అందరు వద్దన్నర్ నేనే పట్టు పట్టినా ఆమెని
ఆ
వచ్చింది లాస్ట్ కి అంటి ఒక్క దాన్నే ఉన్న ఆంటీ పంపియి ఆంటీ అంటే పంపిత్తే అబ్బో ఇగ నీతోటి నిన్ను కూడా రమ్మను పెట్టలే ను ఉం
ఉన్నా కొన్ని డేస్ అయినా మం చిగుండే
ఆ మంచిగ ఎంజాయ్ చేసిను మస్తు
ఆ మంచిగనిపిచ్చింది ఉన్నది ఉన్నదేస్ అయన అందుకే మళ్ళ పోదామ అంటున్న ఒకసారి అ అ
వీళ్ళు ముగ్గురు చేస్తంది అదే ఆ ఊరు ముగ్గురు ఒకటే ఊరి చూడు
ఆ ఆ ఆ ఆ
ముగ్గురు కాదు మొత్తం నలుగురు ఇంకో అ క్క కూడా వచ్చింది పెళ్లయినా ఆమె
అవునవున ఏమో పేరామె పేరు
ఆ అక్క పర్ అమె భవనీ అక్క ఆయక్కది కూడా వస్తది
మ్